హలో హలో
హలో!
నమస్కారమండి.
నమస్కారం.
ఈ రోజు మనం సాంప్రదాయాల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందామా?
సరే సాంప్రదాయాల గురించే మాట్లాడుకుందాము.
సాంప్రదాయాలనేవి ఒక సామాజం ఒక సమాజం లేదా దేశంలో తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారాలు వాటి యొక్క అలవాట్లు, విలువలను మరియు జీవనా విధానాలను తెలుపబడు ఈ మన సంస్కృతికి ప్రతిబింబంగా అని కూడా అంటారు. మన పూర్వీకులు అను మన పూర్వీకులు అనుసరించిన మంచి పద్ధతలు ఆలోచించ్ ఆలోచనలను మరియు జీవన విలువను సాంప్రదాయాల ద్వారా గ్రూపులు నిల్చో పెట్టారు ఏమంటారండి.
అవునండి ఈ రోజు చాలా ముఖ్యమైన మరియు ఆశక్తికరమైన విషయమైన సాంప్రదాయాల గురించి మీరు మాట్లాడుకుందామంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే నేడ్ డు అవీ కొన్నీ ఆచారాలు, వ్యవహారాలలో సాహృద్రలో కొన్ని మార్పులు వచ్చాయి కొన్ని కనుమరుగవుతున్నాయి. కాబట్టీ వాటి గురించి మాట్లాడం అద్ అదీ మన తరాలకు అందించడం ఎంతో అవసరము.
అవునండి చాలా చక్కగా చెప్పారు. ఈ సాంప్రదాయాలకు మనకు ఒక క్రమశిక్షణ లేదా గౌరవం మరియు బాధ్యతలను నేర్పిస్తాయి. ఉదాహరణకు మన పెద్దలకు మనం ఎలా గౌరవించడం, అతిథులను ఆదరించడం మరెన్నో ఈ సాంప్రదాయాల ద్వారా మనం నేర్చుకోబడు కానీ నేటి ప్రస్తుత కాలంలో ఎవరు బిజీలో వాళ్ళుండి ఇ పండుగలకు జరుపుకునే సాంప్రదాయాలు వాటి యొక్క సంస్కృతి కళను మర్చిపోతున్నాం
అవునండి అయితే వాటిని మన తాత ముత్తాతల కాలం నుండి మన తల్లిదండ్రులకు తండ్రుల నుండి మనకు మన నుండి మన పిల్లలకు మన ద్వారా తప్పక ఆ సాంప్రదాయాలను కాపాడుకుంటూ పెద్దలను గౌరవించడం ద్వారా బంధువులను గౌరవించడం ద్వారా ఆ పెద్దలకు నమస్కరించడం ద్వారా మర్యాదలు చేయడం ద్వారా అది చిన్నప్పటి నుంచే ప్రారంభించడం ద్వారా మనము మన పిల్లకు అందించడం ద్వారా అవి తరతరాలుగా ఒకరినుండి ఒకరికి కొనసాగుతాయి వాటిని కాపాడుకుంటూ మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో మనవంతు మనం ఎంతో బాధ్యత వహించి ముందుకు సాగాలి
చాలా చక్కగా చెప్పారండి ఈ మన సాంప్రదాయాలు కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకు అనగా గతంలో మన భారతదేశంలో కుటుంబాలనేది జాయింట్ ఫ్యామిలీ లెక్క ఉండేది కానీ నేటి ప్రస్తుత కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే నలుగురే ఫ్యామిలీలో అండి వారి బాధ్యతలను చూసుకోక చూసుకోవడమే కాకుండా వారు పిల్లలకు కూడా చెప్పలేనంత బిజీగా నడుస్తున్నది ఈ సాంప్రదాయాలు వస్త్రాలు మనకి ఎలా ధరించాలో ఎలాంటి పండుగలకు ఎలా సాంప్రదాయంగా ఉండాలో మా మరియు ఈ సాంప్రదాయాల వలన మనకి ఒక క్రమశిక్షణ ఒక నిబంధనలు మనకి తెలుస్ టాయి ఏమంటారండి
తప్పకుండా మీరు చెప్పినవి చాలా ముఖ్యమైన విషయాలు అది తల్లిదండ్రుల ద్వారానే పిల్లలకు అందించబడాలి అది తినే ఆహారం కావచ్చు కట్టు కట్టుబాట్లు కావచ్చు వేషధారణ కావచ్చు ఉండే గిరిజనులు కావచ్చు సంస్కృతి సాప సాంప్రదాయాలు ఏవైనా కావచ్చు మొత్తానికి అది కుటుంబం నుంచే అందించబడాలి అందుకే ఈ సంస్కృతులకు మరి విషయాలకైనా పునాది కుటుంబంగా భావించబ పడుతుంది కాబట్టి మనము తప్పకుండా అందించాలి
అవున అవునండి చాలా మంచి పాయింట్స్ చెప్పారు మీరు మన సాంప్రదాయ కళలు కూడా చాలా గొప్పవి కూచిపూడి అనగా కూచిపూడి నృత్యం భరతనాట్యం హరికథలు బుర్రకథలు జానపద గీ తలు వంటి కళారూపాలు మన సంస్కృతికి గుర్తింపు తెచ్చాయి కానీ నేటి కాలంలో ఇవి మనకి కనపడకుండా పోతున్నాయి ఈ సాంప్రదాయాలు ఈ హరికథ అంటి ఓగ్గు కథలంటి ఇవి మనకి నేటి కాలంలో ఎక్కువగా చూడలేకపోతున్నాము ఎక్కువగా వీక్షించలేకపోతున్నాము ఈ సాంప్రదాయాల
అవును మన జీవన విధానం అందులో ఈ కళారూపాల్లో మనకు కళ్ళకు కట్టినట్టు ఆ ప్రదర్శించడం జరుగుతుంది అలాంటి కళారూపాలను ఈ రోజుల్లో మనం ఆదరించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది
సరే కానీ ప్రస్తుత కాలంలో ఈ సాంకేతిక మరియు ఆధునిక జీవన శైలి వేగంగా అభివృద్ధి చెందడం వలన ఒకరికొకరు పట్టించుకోవడం లేక లేదంటే సాంప్రదాయాలు ఆ సాంప్రదాయాల గురించి మేటి తరానికి తెలియకపోవడం వల వారు మన ఆ పెద్దల పట్లలో లేదంటే బంధువుల పట్లను గౌరవం గౌరవించడం విధానం సాంప్రదాయం ద్వారా మనం నేర్చుకుంటాం కానీ ఇప్పుడున్న కాలంలో ఈ సాంప్రదాయాలని మనకి ఎక్కువగా కల్పించడం ఇలా అ నా పెద్ద వాళ్ళని గౌరవించడం లేదంటే బంధుమిత్రులను గౌరవించడం లేదంటే స్త్రీలను గౌరవించడం సాంప్రదాయాల పట్ల మనకి పిల్లలకి ఎక్కువగా అవగాహన ఉండవ ఉండడం లేదు
నిజమే బాగా చెప్పారు అయితే ఇది ముఖ్యంగా విద్యాలయాల్లో అంటే పాఠశాలల్లోనే మంచి విలువలతో కూడిన విద్య అందించడం ద్వారా వీటిని పిల్లలకు విధ్యలో భాగం చేయడం ద్వారా మనము కొంత సాంప్రదాయాలను మీరు అన్నట్టు ఆ మర్యాద మనలను కూడా ఆ ఏ విధంగా ఎట్లా చేయాలినే దానికి పునాదులు వేస్తాయి కాబట్టి పాఠశాల విద్యలో ముఖ్యంగా విద్యాలయాల్లో కళాశాలలో కావచ్చు దీని మీద ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అంటే విద్య కూడా వ్యాపారమైన ఈ రోజుల్లో ఈ అవసరము ఉన్నదని నేను అనుకుంటున్నాను
చాలా చక్కటి పాయింట్ను అందించారు మీరు ఈ సాంప్రదాయాలు వలన్నా ఈ సాంప్రదాయాలు మన దృష్టిల్లో కూడా కనిపిస్తాయని నేను ఇలా మన తెలుగు వారు మన తెలుగు ప్రజలు పండుగలు సమయంలో మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్లో గానీ పంచెలు మరియు సాంప్రదాయ వస్త్రాన్ని ధరిస్తూ ఉంటారని నేను విన్నాను నేటి కాలంలో అంతగా చూడలేకపోతున్నాం కానీ ఇవి మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని కూడా నేను అలాగే మన ఆహార అలవాట్లో కూడా ఈ సాంప్రదాయాల భావం అంటే ఏ విధంగా తినాలి ఎలా తినాలి అనే సాంప్రదాయాల కూడా ఉంటాయి కదా మీరు ఏమంటారు దీనికి
అవును ఇవి మనల్ని క్రమశిక్షణలో మంచి నడవడితో మసులుకోవడానికి, ఎంతగానో ఉపయోగపడే విదానాలు ఇవి. ఉదాహరణకు పాశ్చాత్య దేశాలలో మనలాగా నిండు బట్టలతో ఉండరు అర్ధనగ్నంగానే ఉ అంటే సగం బట్టలతో ఉంటారు. అంటే వాళ్ళ యొక్క అక్కడ యొక్క భౌగోళిక పరిస్థితి బట్టి ఉంటారునుకుందాము. కానీ అన్ని దేశాలతో పోల్చుకుంటే ముఖ్యంగా మన దేశంలో అయితే నిండు వస్త్రాలు వేసుకొని చక్కగా కట్టుబొట్టు వేసుకొని ఉంటారు. కాబట్టి మనకు మన ఆ ఇండియాలోని వేషధార నాకు బాగా నచ్చుతుంది నిండుగా బట్టలు కప్పుకొని ఉండడం వల్ల ఎంతో హుందాదనం, గౌరవం గా కనబడతారని నా అభిప్రాయం.
చాలా చక్కగా చెప్పారు. నేను దానికి ఏం చెప్పగలుగుతానంటే ఈ మన భారతదేశం అనే అనేది అనేక సంస్కృతులు, అనేక భాషలు మరియు సాంప్రదాయాలకు నిలయంగా ఉంటుందని నేను చెప్తాను. ఎందుకు అనగా ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పంండగక్కి గాని, ఉగాది పండగక్కి గాని, దసరా పండగక్కి గాని మరియు దీపావళి పండక్కి గాని మంచి కట్ కట్టు బస్ కట్టు బట్టల తోటి సాంప్రదాయంగా పూజలు చేసుకునే విధానం వారి యొక్క సాంప్రదాయాన్ని, వారి యొక్క సంస్కృతిని మంచిగా దేవుడికి ఆరపించీ ఆరపిస్తున్న ఆ సాంప్రదాయం నాకు ఎంతో చూడముచ్చడగా అ పినిపిస్తుంది.
అవును అద్భుతంగా చెప్పారు. అయితే ఈ సాంప్రదాయాలను పాటిస్తూనే సాంకేతికత వైపు కూడా మనం పరుగులు తీయాలి. ఈరోజు మనము ప్రపంచ దేశాలకు కూడా ఆ పోటీ పడి మరి ఆ ఏది ఆ దేవుని పట్ల భక్తిభావం, భక్తిభావం ప్రకటిస్తూనే మతాచారాలు పాటిస్తూనే పెద్దల పట్ల గౌరవం పాటి పాటిస్తూనే పాత పద్ధతులు సంస్కరించుకుంటూ సాంకేతికతను కూడా జోడించుకొని, ఆ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్నాము.
చాలా చక్కగా చెప్పారు. కానీ ఇప్పుడు సాంప్రదాయాలను మన పిల్లలకి గానీ, ఇప్పుడున్న తర పిల్లలకి కానీ చెప్పుకోవడం వలన వారికి సాంప్రదాయాల గురించి ఒక అవగాహన ఉంటుంది. వారి యొక డిసిప్లిన్ అంటే ఒక పద్ధతిలో ఒక పద్ధతి వంటిది. మనం మంచి పద్ధతిలో వెళ్ళాలంటే? సాంప్రదాయంం పాటిస్తే ఎంతో ఉన్నత శక్తికి ఉన్నత పైకి ఎదుగుతారని నేను భావిస్తాను.
అవును ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మసులుకోవాలి, ఎప్పుడు ఏ పనులు చేయాలి. పెళ్లిప్పుడు ఏ ఏ తతంగాలతో పెళ్లి ముగించాలి ఏదైనా శుభకార్యం ఎప్పుడు. ప్రారంభించి ఎప్పుడు ముగించాలి ఇలాంటి పద్ధతులు అనేవి. ఒక ప్రణాళిక బద్ధంగా చేయడానికి ఉపయోగపడే. ఒక దాని తర్వాత ఒకటి. గా చెప్పుకునే పద్ధతులు వీటి అన్నిటిని మనం కలుపుకొని చెప్పుకుంటే సాంప్రదాయాలు అంటాం. సాంప్రదాయాలు ఏవైనప్పటికీ మనల్ని క్రమశిక్షణలతో క్రమశిక్షణలో నడుపూతాయని చెప్పా. పడాంలో ఎలాంటి సందేహం లేదు బాగా చెప్ప.
అవును. ఈ సాంప్రదాయాలు అనేవి కేవలం పాత ఆచారాలు మాత్రమే కాదనీ. అవి మనకు గుర్తింపు మన సంస్కృతికి మరియు మన విలువలకు ప్రతి. ప్రతీకలుగా నిలుస్తాయి వాటిని గౌరవించడం మరి మరియు. భవిష్యత్తుకు భవిష్యత్తు తరాలకు అందించడం. ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నా.
అవును బాగా చెప్పారు మనమందరం కూడా మన తరాలకి ముఖ్యంగా. మన బంధుమిత్రులకి అందించి క్రమక్షేషంతో. మసులుకుంటే మన జీవితం ఎంతో సఫలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు ఈ రోజు మంచి విషయాలు నాకు తెలియజేశారు ధన్యవాదాలు.
ధన్యవాదాలు అండి చాలా చక్కటి విషయాలు నాకు అందించారు.